ఆ హలో ఆ విన్పిస్ సుంది మా చెప్ మా
తిన్నావా
తిన్నాను ఇప్పుడే నువ్వు
నేను ఇప్పుడె తిన్నా
ఏం స్పెషల్ ఇవ్వాలా
అవి ఉంటాయి కదా షాప్లా అమ్ముతారు అలా చందలా ఏదో అంటారు చూడు
అలసందులు గింజలు
ఆ అవి వచ్చేసి కూర రాగి ముద్ద
ఓ సంగటి సూపర్ కాంబినేషన్ రెండిటికి
నువ్వు
నేను అదేంటి గోంగూర చట్నీ రైసు సంగటి అదే రాగి ముద్దా రాగి ముద్ద
ఉహు వెళ్ళిన ఏంచేస్తన్నారు పిల్లలు
వా అదే పడుకొని ఉండారు ఇంతసేపు అన్నం పెట్నాను. కాసేపు పడుకుండి ండి ఎండ ఎక్కువగా ఉంది. కదా మళ్ళీ లేసి ఇచ్చాను నాలుగు గంటల కాడ అట్లా చదువుకుందురు ఇవ్వననేసి
హూ
ఊ పడుకోన్ పెట్టినా పడుకోల చూస్తాన్నాడు టీవీ చూస్తా చూస్తాండాడు టీవీ చూస్త అట్లే పడుకోనుండాడు.
ఊ
ఊ
కాదు నాకో స్మాల్ ఆ
మూవికి ఏమన్నెల్నావా
లేదు లేదు మూవీ లేదు ఏం లేదు ఇంట్లోనే ఉన్న చిన్న డౌట్
ఆ
అది నోసు ది రింకు అది ఉంటుంది కదా అది కుట్టేటప్పుడు వేసేసి కుట్టేసినారు లోపలికి
ఆ
అ అది అది లోపల స్టిఫ్ గా అయిపోయి ఇట్లా తిప్పింటారు కదా రింగ్ దాంట్లోకి స్ చర్మం ఉంటాండ్ల గట్టిగా ఉన్నట్టుంది అసలు నొప్పి పుడతాంది పీక్తే రాల
నొప్పి పుడుతున్నదంటే అది బాగా అటాచ్ అయిపోయిందేమో
ఎందుకట్ల అయ్యేది.
కొంచెం కొబ్బరి నూనె వదులు బాగుంటుంది కొంచెం లూజ్ అవుతుంది ఈ ఒక త్రీ డేస్ అట్లా ఫోర్ డేస్ కొబ్బరి నూనె అదంతా వచ్చినాంమంటే దాని మీద కొంచము లుజ్ అవుత్ తుంది అప్పుడు తీయడానికి కొంచెం ఆ పాసిబుల్ గా ఉంటుంది అప్పుడు పెయిన్ అనేది కొంచెం లైట్ గా ఉంటుంది ఈ నూనె పోయడం వల్ల ఏంటంటే కొంచము అది ముక్కు కొంచెం అది ఇది నూనె పోసి కొంచెం అటు ఇటు కదిలించాల అన్నమాట
ఆ
అటు ఇటు కదిలిస్తా ఉన్నాం అనుకో ఆ అది కొంచెం బాగుంటుంది
అదే పెయిన్ గా ఉంది ఎక్కువ
ఆ
ఉమ్ రావడం లేదు నీవు అది ఉంటుంది కదా ఎంటే ఆ పిన్ని సూది అని ఉంటుంది కదా దనేసి పట్ లాగేద్దాం అనుకుంటున్నా
ఆ ఆ పిన్నిస్ పట్టి లాగితే నొప్పోస్తుంది
హుమ్
అదే టూ డేస్ త్రీ డేసు అట్లా
ఆ
నూనె పోసి కొంచెం కదిలిస్తా ఉండది మెత్తబడుతుంది స్కిన్ అనేది ఆ ఆ
స్క్ దాని పక్కన ఎందుకు వైట్ గా వచ్చేసి ఏంది ఇప్పుడు కుటస్ ఉంటారు కదా నోసు
అదే అదే మ చీమ్ ఏమన్నా పట్టిందేమో ఆ అందుకని చెప్పి అలా అయి ఉంటుంది
హు
ఉమ్ అదే చీమ్ వస్తువులు ఏం తినకుండా ఒక రెండు రోజ్ లో దాని మీద నూనె వదులుతా వచ్చు నమనుకో బాగుంటది
అది చాలా గట్టిగా అయిపోయింది. చాలా అంటే, చాలా పెయిన్ మా అమ్మకు చెప్తా ఉంటే, ఏం కాదులే, ఏమి కాదులే అంటున్నారు.
మూడు రోజులు ఒక ఫస్ట్ ఒక రెండు రోజులు ఆ తర్వాత తీయడానికి ట్రై చేయి ఇంక తీ అట్లా చేసినా కూడా రాలేదు అని అంటే హాస్పిటల్కి వెళ్ళు హలో హలో హలో వాయిస్ వినిపించట్లేదు సిస్టర్ హలో